హలో
హలో
బాగునవా
ఆ బాగున్న మీ వాయిస్ నాయిస్ వస్తుంది కొంచెం చూసుకోండి ఎకనా
అవునా ఇప్పుడు ఓకేనా
హ ఓకే ఎన్స్తున్నా
టీ తాగాలి
ఉ తాగుపో మరి
తాగిినవ ను్వు
నాకు అలవట్లేదు
కాఫీ
న
మల్క్
అప్పుడప్పుడు
బోర్మేటా
న
ఉహ మేము కాఫీ తాగకపోతే దిమ్మ తిరుగుతుందండి ఇది నాకు కరోనా టైమ్ లో ఇంకా ఇంట్లో ఉండి ఉండి అలవాటు అయింది
అవునా ఇంతకుముందు తాగేవాళ్ళ కాదా
లేదండి కరోనా టైంలో మనకు అన్నీ లాక్డౌన్ ఉండేది కదా ఎటు వెళ్ళాల అర్థంగాక
చాయ్ నేర్చుకున్నారా చాయ్
అంటే చాయ్ ఒక్కటే కాదు నేను యూట్యూబ్ లో అన్ని ట్రై చేసే దాన్ని అన్నట్టు వంటలు అవన్న సో మా ఫ్రెండ్ వారి ఇంటికి ఒక రోజు వెళ్ళినప్పుడు తను టీ పెట్టింది అంటేే ముందు కాఫీ తాగేదాన్ని కాగాని టీ అంత అలవాటు లేదు వాళ ఇంటికి లే సరే తే ఇంకా నాకు తను చేసిపోయింది మళ్ళయు టిప్స్ కూడా చెప్పింది ఇట్లా చేయాలి అని ఇగ అవి నేను ట్రై చేసి నా ఇక కరోనా రోజు సక్సెస్ అయింది ఇంక్ తాడి ఎల్లి ఫోర్ ఓ క్లాక్ ఆ తా తాగుతానండి
టీనా కాఫీ నా అండి
టీ అండి
కాఫీ లకు కెఫెన్ ఉంటది సో తాగుతే హెల్త్ కి మంచిది కాదు మెరు మెట్ తాగతే బెట్టర్ మిల్కి మిల్కిగా ఉంటారుగా అనుకుంటా కదా
లేదు నేను టీ యే తాగు నే మీ ఇట్లా ఉంటదని కాదండి నేను ఇది తాగుతా అని చెప్ తున్నా
అహా తాగడం వల్ల బెనిఫిట్స్ అని చెప్ తారు నను నేను
మీరు కరోనా టైమ్ లో ఏం నేర్చుకున్నారు
మ కరోనా టైమ్ లో అంటే ఉమ్ ఎక్కువ బిజినెస్ చేసేయడం నేర్చుకున్నామండి వెస్టేజ్ అని తెలుసు కదా ఐడియా ఉందా
ఆ తెలుసుండి
వెస్టేజ్ బిజినెస్ ఓకే అది చేసేదాన్ని ఇంకా ఇంకా చికా బిజినెస్ అంటే ఏం లేదు కాకపోతే యూట్యూబ్లో ఉ ఉమ్ చాలా సర్చ్ చేసేదాన్ని రెసిపీస్
హు
జ్యూసెస్ బిర్యానీస్ ఇంకా స్వీట్ ఐటెమ్స్ ఆ దోస అట్లా సంథింగ్ సంథింగ్
నేనయితే ఆ ఏం నేర్చు కున్నా అంటే మన మెరీ గోల్డ్ బిస్కెట్ స్ కి ఎన్ని హోల్స్ ఉన్నాయి
వామ్మో
అండ్ ఇప్పుడు ఇల్ లు తూడుస్తాం కదండి దానితో
మోప్ మో పంటవు దాం
ఆ మోపు తోటి
మోపు కాాలాని మోపు
మోపు తోటి రుద్దేటప్పుడు అంటే ఉఊడిసేటప్పుడు ముందు కుడుచుకుంటూ పోవాలి మోపు తోటి తుసేటప్పుడు వెనకకు వెనకకు తుసు ాలి ఇది నేను నేర్చుకున్నా అండి కరోనాలో
ఎస్ అట్లా చేస్తేనే మన అడుగులోనే పడవు లేకుంటే ముందు అందుకు పోతే
తున్నా అంటే ఆ చిన్న హోల్స్ మేరీగోల్డ్ లో ఉన్నాయి మొత్తం ఎయిటీన్ ఉన్నాయి అది నాకు ఇప్పటిక గుర్తుంది నేను ఎందుకు లెక్క పెెట్టినా అంటే మనకు అప్పుడు అంత ఖాళీ టైం ఇట్లా వన్ డే స్కూల్ కి కాలేజ్ క వెళ్తే చాలు మళ్ళీ ఆ మన ప్ర మినిస్టర్ ఫిఫ్టీన్ డేస్ లాక్డౌన్ అనే వాళ్ళు రెడ్ అలర్ట్ జారీ చేసేవారు అంత ఖాళీ టైమ్ దొరి కొందరికి కరోనా టైం మంచిగా పనిక వచ్చింది యూజఫుల్ గా ఉ
టెంతత్ క్లాస్ వర అతే ఈజీగా పాస్ స కరోనా బ్యాచ్ వాల్ అయితేది తెల్సా
అవునండి కానీ కొందరి జీవితాలు చాలా ఘోరంగా మారిపోయినాయంండి
అవును.
వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయి వాళ్ళ దిక్కు లేకుండా అయ్యారు. ఇంకా కొందరు వాళ్ళ ఊ.. ఉద్యోగాలు.
మెడిసిన్స్ లేకుండా, అప్పుడు మెడిసిన్ ఇంకా రాలే.
ప్రైవే సూక్. స్కూల్స్ బంద ఆయితే? ప్రైవేట్ టీచర్స్.. ఎట్లా ఇల్లు గడవదు.
అవునండి. !
ఓమీ. మీకు మంచిగా కలిసి వచ్చిందా లేకపోతే ఏం ఎలా ఉంది.
ఎస్ అండి అంత ప్రాబ్లం లేదు. తగపోతేం. ఇంట్లో నుండి బయటికి వెళ్లడం ఉండదు ఇంట్లోనే బోర్. మా వారు అస్సలు అస్సలు పంపించకపోతుండే, మా ఇంటికి వెళ్తాం అప్పుడే అంటే రీసెంట్ గా మ్యారేజ్ అయింది. ఇప్పుడు మాకు ఇంటికి వెళ్తా అంటే అస్సలు వెళ్ళనివ్వలేదు అన్నా అసలు. అది ఒకటి ఫేర్. ంగ్ ఉండే అప్పటి నుంచి నేను వెళ్ళను వెళ్ళలేదు మా ఇంటికి. మా బాబు పుట్టాకనే సిక్స్ మంత్ వెళ్ళినా అప్పుడు వాళ్ళకి ఇంకా, అమ్మా ఇంకేన్న రోజులు ఎళ్తది రా బాబు అనుకున్నారు గావచ్చు అప్పుడే ఉన్నాన్ని ఇంగ ఎప్పుడు ఉండలే అసలు వచ్చిదని పోయేదాన్ని అంతే.
ఎవరి ఇంట్లో సిక్స్ మంత్స్ ఉన్నారు మీ అమ్మ వాళ్ళ ఇ డొనా వీల్లా అయ్యో అంటరు
అంటే ఎవరికనా బోర్ అనిపిస్తది నువ్వు సూక సేవ చేయడం అంటే.
అవునా!
అంటే వాళ్ళకి ఏం ఫీల్ కలగదు నేను అట్లా అనుకునేదాన్ని. ఎప్పుడైనా వెల్లాల్సింది కదా
హమ్
ఆడా పిల్ల జన్మ అంటేనే అంట్లా అండి సొంత ఇల్లు ఉండది సొంత పేరు ఉండది.
ఎస్ అక్కడ పోతేమో పరాయిది అంటారు, ఇక్కడ వొతేమో అతిథి అంటారు. హ్మ్మ్ అవి వర్ననాతీతం మన పట్టద ఎక్కడ. తెలువది గా ప్లేట్లు ఎక్కడ ఉంటది అ ఏముండ తెలువది అన్ని చేంజ్ అయిపోతాయి. ఇక్క నీ సంబంధించిన ఏమి ఉండవు అక్కడ పోతే అన్ని వాలయే అంటారు హ్మ్ అ ఏం జేస్తాం చెప్పండి.
రు మాస్కులు ఇప్పటికీ యూజ్ జేస్తున్నారా
ఆ ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదండి కానీ ఏటన్నా రద్దీ రష్ ప్లేస్ ఉంటాయి కదా రద్దీ ప్రదేశంలో వెళ్తే యూజ్ జేస్తాం మీరు
మేము యూజ్ చేయ ట్లేదండి శానిటైజరు మాస్క్ అప్పట్లో చా అన్ని షాప్ ప్స్ బంద్ ఓన్లీ మెడికల్ షాప్ మాత్రమే ఓపెన్ ఉండేది
ఎస్ ఎస్
మరి మీరు కూరగాయలు ఎట్లా తెచ్చుకునేవాళ్ళు
కూరగాయలు ఆ తెచ్చుకునే వాళ్ళం కాదు ఎందుకంటే మాకు పెరడు ఉంది సో దాంట్లోనే పండేవి అక్కడ తెచ్చుకునే వాళ్ళం ఫ్రెష్ గా మీరెలా జేసేవారు
మేము బయటికి వెళ్ళడాని కి పర్మిషన్ ఉండదు కదండి అందుకే మేము మా పక్కింటి వాళ్ళ దగ్గర తీసుకునే వాళ్ళం
మాదగ్గరకి రా ఉండాయ్
వాళ్ళకు పెరడుందండీ
ఆ ఓ కె అట్లయితే ఓకే
వాళ్ళు పండిస్తారు ఇంకా మేము ఎప్పుడు అక్కడ అంటే మేమే తెంపుకునే వాళ్ళం కానీ ఇగ ఎవరింటికి ఇవాళ వెళ్ళట్లేదు ఇంకా వాళ్ళు అడిగుతే ఇక ఫుల్ సోడా వేసి ఉప్పు వేసి ఇంకా పసుపు వేసి బాగా క్లీన్ చేసి మరగబెట్టి వేడి నీళ్ళల్లో బాగా అట్లా చేసి అప్పుడు ఓ ఎక్కువ ఉడికించి తినే వాళ్ళం అన్నమాట
హా కరోనా పురుగు వల్ల అట్లనే ఉంటది అది చైనా లో పుట్టింది అదే గబ్బిలాలు తినే వాళ్ళుంట అక్కడ తినిన దాని వల్లనే వైరస్ అనేది పుట్టుకొచ్చింది ఇంత ప్రాణహాని నష్టం జరిగింది
అది ప్రపంచవ్యాప్తంగా వచ్చిందా
హా అంటే మన ఇండియాకి ఐతే చాలా వచ్చింది చైనా జపాన్ అమెరికా
నేను వీడియో చూస్తే చైనా వాళ్ళు చిన్న చిన్న పురుగుల్ని కూడా తింటున్నారు
స్నేక్స్ తింటారు కప్పలు తింటారు అన్ని తింటారు వాళ్ళు చట్టు పొట్టు అన్ని ప్రయోగాలు చేస్తారు వాళ్ళ జనాభా కూడా ఎక్కువనే ఉంన్నది అక్కడ ఫుల్ పాపులేషన్ ఉమ్
వాళ్ళది మరి మన వరకు ఎట్లా వచ్చిందండి
మన వాళ్ళు కూడా అక్కడ ఉంటారు కదా కొందరు పని చేసే వాళ్ళు
వాళ్ళు మన ఇండియాలోకి వచ్చినంక వచ్చిందంటారా
మేబీ అంత ఐడియా లేదు నాకు తెలియదు నీకేమన్నా తెలుసా అండి
నాకు తెలియకనే అడుగుతున్నాను
ఉమ్ ఓకే అదా ఇన్ఫర్మేషన్ అదే అండి కరెక్ట్ అయితే గబ్బిలాల వల్లనే చిన్నని
పిల్లలు ఇంకా ఆ టై లో కరోనా టాయి
ఇప్పుడు వాళ్ళకి న్యూరం వేరే టై లో ఉంటది ఆ టై లో సరబేట్ చేసుకుని అవి దాని యొక్క తినడం వలన అ మొత్తం సోకింది అంట స్ప్రెడ్ అయింది ఇట్లా
అవునా
ఉ
ఆ టైమ్ లో పిల్లలు ఇంట్లో ఉండి తల నొప్పి
ఊ మీకు ఎంత మంది పిల్లలండి మీకు
మాకు ఇంకా పెళ్లి కాలేదు
ఓ అన్మరిడ్ ఆ ఓకే ఓకే
అప్పట్లో అట్లా ఉండే రోజులు
అవునండి
మా పిల్లల గురించి చెప్తున్నా అంటే మా అక్క వాళ్ళ పిల్లలు ఉంటారు
ఉ
వాళ్ళు అట్లా చేసేవాళ్ళు అంటున్నాను
ఏం చేసే వాళ్ళు
అల్లర్ అల్లర్ అలర్ త్రీ అబ్బా ఒక్కటి ఒక దగ్గర ఉండదండి
ఒక చోట్లో ఉన్నదా
ఆ ఆట తిరుగుతారు ఇటు తిరుగుతా
పిలర్ అల్న్నాంక అంతేకదా అంే ఇవాళ నైజం అంతే ఇ వాళ్ళ మీర మాట్లాడినారు
అవును మ మీరు కూడా చిన్న
ఆ మీరు కూడా అలాగే చేసారండి
ఎవరు
మీరు కూడా ఎవ్వరేనా అంత నేను మీరు ఎవరైనా అంతే
చేస్తే ఉంటారు పిల్లలు అన్నప్పుడు అంతే కదా మరి
ఆ
కానీ స్కూల్స్ స్టార్ట్ అయితే వాళ్ళకి శానిటైజర్లు అవన్నీ పూసి ఆ టై లో పంపించే వాళ్ళము
ఉ అవునండి
మాస్కులు మళ్ళ స్కూ లో కూడా టీచర్స్ చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు ట్ల బేయించస్ దూరం వేయడం కాణే
కరోనా టైం నువవు కరోనా ఇ డోస్ వన్ డోస్ టూ డోస్ త్రీ ఇచ్చేవాళ్ళు నేను ఒక ఓన్లీ వన్ డోస్ వన్ ఒకటి వేసుకున్నా
కరోనా టీకా అని వచ్చింది కదా నేను నే త్రీ టైమ్స్ వేసుకున్నా అండి అది పంది తోటి తయారు చేసిందంట
శే అవునా
అవు
నేను ఒకటే డోస వేసుకున్నా తర్వాత ప ఉండే అక ఏం వేసుకోవాలి
అవునా మన ప్రైమ్ మనిస్టర్ మన ఇండియా వాళ్ళు రెడీ చేసింది ఆ మెడిసిన్ టీకా ఇంకా అది తిరిగి వేసుకున్నామ అండి మా ఇంట్లో వాళ్ళందరూ త్రీ డోసెస్ వస్తారు తీసుకున్నారు
ఓకే అండి థ్యాంక్ యూ
ఓకే అండి బాయ్
ఆ